ఉ ఆ ఇప్పుడు ఒకె కనపడతాంది
ఇప్పుడు ఓకే అని కడి అట్నే మా ఆ ఇనబడుతాందని అట్నే ఉండు ఇంకా
ఆ ఆ ఓకే ఓకే ఏం చెత్తం ఎవరికి సర్లక్కళ్ళకేనా
తరలాకువలకె అక్క
ఎంతమంది పోతర్రు మనోళ్లు
మనోళ్లు ఎలా పదకొండు మంది వేయినం మొన్న నిన్న ఎనిమిది మందిమి ఇలా పదకో కొంత మందివి
ఉ హు పెరిగినంగా అయితే వాళ్ళు జంగాల్ పిల్లలు
వాళ్ళు ఈయలా పదమూడు మంద పద్నాలుగు మంది అచ్చిర్రు
పదమూడు పద్నాలుగు మంది వచ్చిండారు
ఉ ఇగ అయిపోయిన రేపు మామందమే ఉన్నాయి వాళ్ళని అద్ద అన్నది అంటే త్రీ ఫోర్ వాలు తేజాలు అయిపోతాయి రేపు ఒక ఏడ ఎనిమిది మందికి పది మందికి అట్లు ఉన్నాయి
సింగల్ పార్టీ
సింగల్పాటి కోపిత్తలేదో నాలుగు రోజులు ఆవుతుదాట
రు కాలేగ
అంటే బుడ్డ పాడుగద ఉన్న నాకు ఇప్పుడు కొత్త తోడు మూసిపోదా
ఉష్పతది
అట్లానే అవుతంది ఊర్తున్నావా
సర్ల్ సోభ కుడుతాంది నీకు ఇనపడుతందా?
ఆ ఇనపడతాంది
వూడ్సేది
ఆ
అవునా! ఆ మ్మ్ హు ఇంకేం జేత్తునవైతే? ఏముంది రా పోవుడు వచ్చుడు శేలకి ఇది ఇదే సరిపోత్తంది. ఎందు ఎంత మంది సర్ళక్కకి
ఫస్ట్ రోజూ ఫస్ట్ రోజు ఇరవై మంది
ఆ
తల్ పా తర్వాత పదిహేడు, పద్దెనిమిది మంది నిన్ ఒక్క రోజు బంద్ కదా పండగ రోజు.
పండగ రోజు బందే.
పండుగ ముందుకు కూడా పదకొండు మంది అచ్చిరు ఆ ఇరవై, ఈ పదకొండు, ముప్పై, నలభై, అంతా యాభై, అరవై, మంది అయినట్టున్నరు వాళ్ళు.
హ్మ్ హు
ఇంగ మేము ఓ రోజు తగ్గుతారు పెరుగుతారు. మొన్నటి దాంక ఏడేనిమి మందు పోయినం గాని, నిన్న మొన్ననే ఎక్కువయినం.
మ్మ్ హు అదేలే
తే పూర్ వండ్న మంచిగా తేజాలు కూడ మంచిగా ఇంత కొద్ది కొద్దిగనే నాటింది గాని తేజలు కూడా మంచిగ గాష్నియాక్క.
బాగ కాసింద.
మ్మ్ మంచిగనే కాశినయి. గవెం తయితై తెల్వదు గానీ, మంచిగనే అయితే తెగినయి ఇగ వాటి జోకితె తెలుతది. సింగల్ పాటీ ఉన్నయి గానీ
మ్మ్
ఇరవై గుంటలే ఉంటది కావచ్చు త్రి పూర్వానే కాని మంచిగనే కాసింది. బానే గాసిందక్క మళ్ళా ఆ రెండు స్టెప్ల మీద ఇప్పుడూ కింది నుండి మళ్ళా ఎంత ఒక పగ్గం పొడుగు కింద మొత్తం సింగల్ పట్టే
హహా
ఇట్లా పైకే మొత్తం అసలు సింగల్ పట్ట లేదు తేజాలు త్రీ ఫోర్ వన్ కలిసి
ఉహు ఏది దానికి సంచి పెట్టుకోని కోసేరిగా
ఆ ఫస్ట్ రోజ ఏమో ఫస్ట్ నాలుగు మూడు రోజులు ఏమో అచ్చం త్రీ ఫోర్ వన్ కోసినాం అందరం వాళ్ళు మేమందరం ఇక నిన్న నిన్న మొన్న అవి ఇవి కొత్తాను ఇవాలా అచ్చం తేజాలే కోసినం
అ మళ అయిపోతే ఎవరికి
ఏల మాంగమ్మ
మంగమ్మ
ఆ మంగమ్మలు వచ్చిరటత రోజు మంగత్తులు అటే తారాంట
ఆ
ఉ
రోజు వత్తాండ్రు ఈయాల తోటి లాస్ట్ ఇగ రేపు మరెవరికి పోతారు మరిగా రేపు ఎవరికి పోతారో తెలవిగా నిన్నటికి అతే ఇయ్యాల ఇంగ అక్క ఇంతనే ఉంది రాలే ఇయ్యాల ఎలాక్క రాలే ఇంటికి తనే ఉంది ఎలాచ్
ఆహా రాలేదా
ఉ
ఉహు
ఇట్లా
ఆ రేట్ లేకుంటా రేపు అత్తదాని డాక్టర్లా
ఏ మరింగ అడి సట్తేే ఎతుది
ఆ ఎట్లాలేదాంటానకోదా వాటిండయిత్
అ
ఉ సిగ్నల్ పోతాంది మంచిగా మాట్లాడు
అడిగితే తెలుతా అడిగితే తెలుతది ఉ ఓటి అయినాక అడిగితే తెలుతదిలే ఉ
అదే ఆ రేపు అయితే అది అయిపోతది ఎల్లుండీ.
ఏం కూర ఇయలా.
ఇయాల బెండ్ కాయ్ అక్కా.
ఏడక్వయనా
ఊ ఇ నా సోర్కాయ బండకాయ అమ్మాచిన కదా బెండ రాలే రాలే వరంగల్ పోయింది
విన్న విన్న
నిన్న ఈమె పనికచ్చింది ఇగ డాక్టర్ వేయిండట
అయో
ఊ ఇగ మురుగుదాంక వయిందిగాని డాక్టర్ వాళ్ళ మరదలు పోన్ జేత్ తే డాక్టర్ లేడక్క అని చెప్పిందట ఇగ మరి అలాగ పనికి రాకుండా వేయింది
ఆహ ఎవరికి ఏమైంది మరి ఇప్పుడు
చెర్రీకి జీమిలి లో ల బాగాయి చెవ్వూ నరం. ఓ చెవ్వూ గుంజుతాందట్ లోపల నరమ్మ్ ఇట్లా పీక్కతాందంట.
అదే అదే మొన్న అన్నదిలే. కరెక్టే
మళ్ళా దగ్గుతాండు బాగా దగ్గి ఊపిరి తులలో ఊపిరి ఆడతలేదు ఆ పిల్లగానికి
అయ్యో
ఇప్పుడు అప్పుడు జలుబు ఎతె మంచి నే ఉండే కానీ ఇప్పుడు నాకు శ్వాస ఆడతలేదు శ్వాస ఆడతలేదు అంటాడు
ఆ
ఏసి సేమింగ ఆమలెక్క వచ్చిందా కావయినకు పాపం
అంతేనా
ఊ అసే ఎట్ల తగ్గుతండంటే అట్ల దగ్గుతాండు ఇట్లా నంజులాగా బయట కత్తండు గాని మ్మా అది తేమడ లెక్క ఐతంది లోపల
అదేగా
అదే
ఉ ఆదే
కొంచెం గట్టిగా బలం మీద ఉన్నా అది తేలిపోయేదికావచ్చు అది ఏందయ్నా అంత
ఆ
ఆ రోండ్రోజులు ఇక్కనే అందరం గలిసి తింటాం కదా గిప్ అంతే అన్నడిన్నదయితే బుక్కడే మళ్ల
అంతేనా ఆ ఎందుకే ఈ మధ్య రెండు రోజులు తి అందరు ఒక
మొన్న పండుగప్పుడు
అదే మీత్తప్ప అందరు హ్మ్ హు
ఇగానే పేట్టుకొని అ అనే చేసినావా అక్క
గానే ఆనే పెట్ చేేసిందో
ఉ ఇకా అన్న ఆయోచ్చింది
ఆహా
నువింగా
అదే ఇగ ఊహు
ఇంకా
అవును మొన్న శిల్ప రాలే ఎటు ఓయింది
డేటా వచ్చిందా డేట్ వచ్చిందని రా
అదే అదే
నిమ్ అదే మ డేట్ వచిిందని రాకుండా ఉంటాయి వీళ్ళందర ఏమో ఒక రోజు వతా పరవాత్ లేదే
ఆ
మళ్ళ అమ్మాయి పో పతంట వాళ్ళ కోడలు ఈ శనివారం పెడదాం అనుకున్నది హా
ఆహా గుర్తుందా మరి శనివారం మళ్ళ రాముల వార కాడ మీరు మళ్ళీ చీరలు అని ఏమన్నా హ్మ్
ఏం లేదు ఎవరి ఇష్టం వాలేేనట
అందుకేనా
ఏమో అప్పుడు అన్న పడ్తాదో డేడా
హ్మ్ హు
నిది అయిపోయిందా
హ్మ్ హ్మ్ ఉహు
ఈ శనివారం పెడదామని చూసింది శనివారం కోడలి ఇయాల పోయింది.
ఉ ఆ వినోద పిన్నుల కోడలు పోయింది.
అదే అదే ఇప్పుడు అలా రాదా ఇగ
ఏం అక్క మరి ఎప్పుడు వస్తదో మా నాయన పొ నవమి ఎల్లినంక నైముందు వతా అన్నదట
హ్మ్ హు హ్మ్
ఆ పిల్లగాడు బెంగటి వెళ్ళనట్టుగా ఓ ఇప్పుడు అత్తరట వచ్చే నెల
అంతే స్కూల్కి పోతాడేమో అక్కడ
ఆ అక్కడ ఇక ఫస్ట్ నుండి ఇప్పుడు డెలివరీకు చాటే కదా అక్క స్కూల్ పోయేది. ఊక అమ్మమ్ మంటాడాట
అదేలే అలవాటు కదా కొంచెం.
ఉ ఇ రెండు రోజులు హాలిడేస్ కదా నిన్న ఇయ్య రేపు
ఉ మంచిగా అప్పుడే ఇక్కడ ఉంచుకుంటునేమో పోయ్యేదేమో అట్లనే.
ఉం ఇక వాళ్ళ అమ్మ రావడానికి ఏమో మల్ల వాళ్ళ ఉంటది కదా అని
అమ్మాయి కంటే పెద్దద అమ్మాయి. ఉహూ
ఇగా ఈమె పట్టుకో పిల్లను తీసుకొని పోయిందట పొద్దుగాల బస్సు ఎక్కించిందట స్రవంతి.
ఆహా
ఇయల వినాయ పిన్ని కూడా వచ్చింది ఇయళ న వచ్చిందా. క
ఉహూ
ఈ ఫోన్ నువ్వు ఎక్కడి మాట్లాడతానవో మా ల్ అదే విధంగా నువ్వు చేసేటోళ్లకు మంచిగా చేయి కట్ చేయి, ఇగా పది పది నిమిషాలు అయిపోయింది. అది వత్తు ఐదు నెంబర్లు చెప్పింది కదా.
ఆ చెప్పి చెప్పింది ఆ చెప్పి ఫిఫ్టీ నై నెంబర్ల జు.
ఐయామ్. ఆ ఐదొ నెంబర్ ఒత్తు ఇగ.
ఆ ప్. ఇక్కడ ఐదో నంబర్ ఒత్తి ఇగ కడిజెషి. మళ్ల ఎవరికి చెత్తవో చెయ్యినీ.
ఆ
ఎవరికి చెప్పుతావో చెయ్యి